హలో
హలో హలో
హలో వినిపిస్తుందా?
ఆ వినిపిస్తాను మీకు?
వినిపిస్తంది కొంచెం సౌండ్ వస్తుంది.
అ అదే ఆఫీసు పోయి వచ్చింటుంది కదా
అవునా
అసలు వాష్ చేసుకుందాము అని పైకి వచ్చిందాన్న
అవునా
మీరు ఫోన్ చేసినారు పన్కో నింటి మ్ లే లేదు పనుకుంటే లే అయిపోయింది లేదు పైకి వచ్చింది. ధన్నమా మ్మ్
ఉ ఏం చేస్తున్నారు?
అదే సాక్స్
క్లీన్ చేసుకుంట ఆహా ఆహా ఆహ తిన్నారా మధ్యాహ్నం?
ఆ అను మకుళ తినేసి వచ్చినాడు
ఆ అక్కడే తింటారా?
ఉ అక్కడే ఆఫీస్ లోనే పెడతారు.
అవునా ఏం తిన్నారు మధ్యాహ్నం?
మధ్యాహ్నం చపాతి అన్నము ఆ ఇదో సాంబారు
అ
బీట్రూట్ పల్లము
అ
మజ్జిగా
అ
ఇంకొకటి ఏదో మసాలా కరీ చేసాండ్రి
అవునా చాలా ఐటమ్స్ పెట్టినారే
ఆ డైలీ ఉంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ కి మార్నింగ్ కు టిఫిన్ంటుంది
అక్కడే వేస్తారా?
ఉ అక్కడే
ఆ మార్నింగ్ ఏం తిన్నారు టిఫిన్?
లేదు అది ఏమంటరు కిచడి ఊ
హ
అంటే అది ఎంత టేస్ట్ ఉండేది లేదు పచిది ఎందుకో
అవునా
అంత రుచి అనిపి
మనం ఇంట్లో చేసుకునేది బావుంటది. మళ్ళీ ఆ చేస్తారా వంటలన్నీ మీరు?
నేను అది నాన్ వెజ్ ఎప్పుడు చేసినలేదు
ఆ నాన్ వెజా?
ఆ మా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మే చేస్తాది.
ఆహ
ఏ ఇక్క ఇక్కడు మా మొత్తమే చేస్తుంది నేను చేసిందిదే నాన్గా నిలిసిందేది. అది వస్తుంది కదా మే కదా ఏమో ఇది బ్లడ్ వస్తుంది
అవునవునవును అవును
ఆ అదైతే నేను మా హస్బెండ్ చూ మొబైల్ చూసి చేస్తాము ఇంకెప్పుడు అది మేమే ఇచ్చసారు నేను సముద్రమే
అవునా ఆ
ఎం చేస్తామంటే మిగతాది వాళ్ళ చేస్తా
మ్మ్మ్
మీరు
నేను చేస్తాను అన్ని
మ్ నాకదొకటి వచ్చేలేదు మిగతావి చేస్తా నేను అంటే తినేది తినేది తక్కువే నేను అది పట్ అందుకే పట్టించుకుని తినలేదు
బా తింటారా నాన్ వెజ్ అంతా
ఆహా లేదు అది తక్కువ తింటను నాన్ వెజ్
చికెన్ మటన్ అట్లా తినారా
తింటాను ఎగ్ బాగా తింటాను
మ్మ్
ఈ చికెను మటను అవి తక్కువ
అవునా
మ్మ్
మ్ నేను అసలు తినను
అసలు తినరా ఎందుకట్లా
ఒకటే తినేది నేను
ఓ మా ఫస్ట్
చికెన్ పులుసు చేస్తే ఆ అదొకటి తింటాను రసం ఒక ఒకక్కటి తింటాను మరి అందులో ఉన్న ముక్కలు తినను అది కూడా ఈ మధ్య అలవాటు అయింది అంతే చిన్నప్పుటి నుంచి అంటే అలవాటు చిన్నప్పటి నుంచి తినకకండి నోడ్దిన అంత నేను చిన్నప్పుడు తింటాంటేనంట నాకు తెలిసినప్పుడునుంచి తినకోకుండా ఉండి అంత
అవునా మ్మ్ మా అత్తమ్మ తిందు ఇంట్లో
అవునా
ఎగ్ మాత్రమే
ఎగ్ మాత్రమే తింటా అది కూడా చాలా తినలేను మళ్ళీ ఒకటి రెండు అంతే ఒక రోజుకి
మ్మ్ ఇంకా అదే అవి తిందు కదా బలం ఉండలేదా కానీ డైలీ తింటా దేవుడికి పెట్టుకొని
నేనైతే డైలీ తినను తిన్నప్పుడు ఆ టూ టైమ్స్ తింటాను ఒక్కొక్కసారి ఒక ఎగ్ తింటాను అట్లా ఇప్పుడు మధ్యాహ్నం ఒకటి తింటే మరి నైట్ ఒకటి తింటా ఆ మళ్ళా రెండు కూడా ఒకసారి తినలేను
ఆ ఏందీ ఇంకా మా ఫస్ట్ ల అంతే తినదు అస్సలు తిదు ఎగ్ కూడా ఎప్పుడో ఒకసారి చిన్నప్పటి నుంచి తిందు
నా మాత్ర ఎగ్
ఆ ఆ నివద్రే పిజిలో కూడా నాన్ వెజ్ చేస్తారు తినేలేదు మష్రూమ్ కూడా తినడు.
అవునా మష్రూమ్ తింటాను నేను పన్నీర్ మష్రూమ్ అవి తింటాను. అ మరి ఆకుకురాలా అట్లాంటివి తింటాను గాని ఇవి తినను ఎందుకు నాకు నచ్చదు ఎందుకు అదంటే
ఆ ఇక్కడ ఎక్కువ తెచ్చుకునేది మష్రూమ్స్ను పన్నీర్ నాన్ వెజ్ కంటే
ఆ మష్రూమ్స్ పన్నీర్ బావుంటది.
అది కూడా మే అక్కడ ఆంధ్ర సైడ్ గొర్రె మాంసం ఎక్కువ. కానీ ఇక్కడ మేక మాంసం ఎక్కువ.
అవునా
తినేద ఎ గొర్రె మాంసం తినేలేదు
మా సైడ్ పొట్టేలు అంటారు కదా పొట్టేలు పొట్టేలు ఆ అట్లా ఇలాంటివి తింటారు మా సైడ్ మేకది పో ట్టేలిది ఆ తింటారు ఉమ్ చేస్తాను కానీ నేను తినను ఎందుకు చికెన్ మటన్ చే స్తాను మళ్ళీ బాగా చేస్తాను అని అంటారు తిన్నోళ్ళంతా ఆ నేను అయితే తినను చేపలైతే ఎప్పుడు అహ్హ్ అంతే అం
ఆ మా అత్తమ్మ కూడా అంతే బిర్యానీ చేస్తుంది అన్ని చే ఉంది కర్రీ ఫ్రై చేసేది ఎల్లాగా
చాపలు మాత్రం చేయను అవి రావు చేసేకి
అవును చేపలు కూడా క్లీన్ చేసి మరి చేస్తాం క్లీనింగ్ చేసేది కూడా వచ్చు
ఆ చేప చనిపోయిన చేప ముట్టుకోవాలన్నా నాకు భయం వేస్తుంది ఎందుకు కు ఆ అది చెయ్యను మరి ఓలిగలు అవి రావు చేయడానికి
ఆ నేను ఇక్కడ వచ్చినాక నేర్చుకున్నాను ఓలిగులు ఇం ట్లో ఉన్నప్పుడు జస్ట్ చూస్తా ఉంటే హెల్ప్ చేస్తాండి మా అమ్మకి. ఇక్కడ వచ్చినాక నేర్చుకున్నాను నేను ముద్ద అంతే
ముద్ద ముద్ద కూడా రాదా చేయడానికి వస్తుంది ఇప్పుడు అవునా ఉహు నాకు కూడా ఇంతకు ముందు వచ్చేది కాదు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినాక కొంచెం బాగా అలవా టై
చేస్తా ఉంటేయి వస్తా ఉంటాయి
అదే
చెయ్యకపోయినా చూస్తా ఉన్నా కూడా ఎప్పుడో ఒక రోజు యూజ్ అయితుంది.
అవును ఆ గుర్తుకుంటే గుర్తుకుండి పోతది కదా దా మైండ్ లోది ఇంకా ఓహో వాళ్ళు ఇంత వెసార సాల్ట్ అట్లా
ఆహ అవును
ఏమేం చేశారు వాళ్ళ ప్రాసెస్ ఎంత వరకు దాన్ని బాయిల్ చేశారు అట్లా
ఇంగ వెజ్ నార్మల్గా టిఫిన్స్ చేసినప్పుడు అంత నేనే చేస్తాను డైలీ మార్నింగే ఆఫ్టర్నూన్ టైమ్స్ మా అమ్మ చేస్త స్తా ఉండే చేసినప్పుడు చూస్తా ఉంటే అంత కర్రీస్ అవి మా అమ్మ ఎప్పుడన్నా లేనప్పుడు నేను చేస్తా ఉంటే అట్లా వెజ్ చేసేది అ జొ ఇంక నాన్ వెజ్ ఎప్పుడు ఆ నాన్ వేజ్ ఎప్పుడూ చూ స ఉండంతే కాని అక్కడ చేసింది లేదు ఇక్కడ చేసింది లేదు నా ఓన్ గా ఎప్పుడు ని ఇంకా అది ఇప్పుడు వస్తుందో టైం నా ఓన్ గా చేస్తే తెలిదు
వస్తది లేండి దగ్గర్లోనే ట్రై చేస్తార్లేండి చూస్తా ఉంటే చేస్త అట్లే
దాంట్లోకి దాంట్లోకి ఏమేం వేసేది అన్ని తెలుసు ఆ మసాలా ఐటమ్ ఏమేసేది కానీ చేసింది లేదు
అవునా
మ్మ్
మ్మ్ నేను కూడా చేస్తాను కానీ తినను అంతే
అవునులే
మ్మ్
ఇంట్ అందరు తిడి
అందరు తింటారు నేను ఓ ఒక్కటే తినంది ఆన్ నువ్వు ఒక్కటే తినవు మమ్మీ అంటారు ఇంట్లో అందరు తి తిడతారు ఎప్పుడు ఎప్పుడు తింటావో ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావో ఇంగిట్టనే ఉంటావో నువ్వు అని అంటారు కానీ తినాలంటే దాన్ని పట్టుకోవాలన్నా కూడా ఆ పీస్ ని నాకి ఎ ఎట్లానో ఉంటది
అవునేమి మ్యారేజ్ అయిదా మీకు
అయింది మారీడ్ ఏ
ఆ పిల్లలు
బాబు
ఆ మీరు ప్రెగ్నెన్సీ టైమ్ లో ఫుడ్ తినాలా అంటారు కచ్చితంగా
లేదు లేదు నేను తినలే ఎంత ఫోర్స్ చేసినా కూడా నేను తినలేదు ఉత్తా ఎగ్స్ ఆ తీసుకొని వచ్చినారు కానీ నేను ప్లేట్ ముందురు పెట్టుకని కూర్చొని ఏడ్చినా తెలుసా నేన్
అవును ఏమి ఇక్కడ అది అసలు తినే కూడా వయలేదు ఆ పార్టీ ఆడుంటది అది ఎట్లా చన ఎట్టిగా ఉంటది లాగన కూడా
మ్మ్ అసలు దాన్ని ప్లేట్లా పెట్టుకున్నా ఎంత దూరం కూర్చునానో ఆ ప్లేట్ కి నేను నా ప్లేట్ ముందర పెట్టుకొని ఏడుస్తున్నాను
ఇక్కడ తెచ్చింది ఇక్కడికి వచ్చినాకే మ్యారేజ్ అయ్య ఇక్కడికి వచ్చినాక త్రీ టైమ్స్ ఏమో తెచ్చింది తల మాంసము తింటే మన ఆడవాళ్ళకి మే మేలు అని అది ఒక రోజు వేసుకున్నాను ఎట్లుంటదా అంటే అమ్మలు దగ్గర కూడా చేసింది అం అే ఎప్పుడు తినిది లేదు అక్కడ పట్టించుకోని లేదు ఇక్కడ వచ్చిన చూద్దాం ఎట్లాంటుందా టేస్ట్ అని వేసుకున్నా అది వచ్చేళ్లే చానా గట్టిగా ఉంటుంది నమ్లే కూడా అయ్యలేదు తల మాంసం ఆ అవును అవును ఉడిపి పెట్టేది కూడా చాలా టైం పడుతుంది
మా అమ్మ విజిల్స్ పెడుతుందాన్ని అది వేరే ప్ర స్ట్రెస్ ఉంటుంది తలకాయి
ఉ ఇది బోటిి బోటి తెల్సా
బోటి తెలుసు
అ అది చేస్తారు ఇక్కడ ఎక్కువ
అవునా
ఉ
ఇటు సైడ్ కూడా చేసుకొని తింటారు బోటి సూప్ చేస్తారు ఆ బోటి ఆహా అవునులే అవునూనులే కాలుతో సూప్ చేస్తారు ఆ ఆ చేస్తారు జలుబు అట్లా అయినప్పుడు తాగుతారంట కదా దాన్ని
అవును మనకి పెయిన్స్ రాగకుండా బోన్స్ స్ట్రాంగ్ గా ఉండే కూడా మే అని తాగుతారు ఎక్కువ కా
ఇటు సైడ్ కూడా చేసుకుంటారు గాని సూప్ చేసుకునీ అయితే వినలేదు అదయితే చేసుకొని తింటారు ఆ కాళ్ళు అది చేసుకొని తింటారు కర్రీ ఉ ఉ మా ఇంట్లో అందరు తింటారు కానీ నేనుొక్కటి తినదీ
అవునా సరే ఇంకేం
చెప్పాలా మీరే
ఉ అయిపోయిదీ
ఉ తగినరా టీ
అ లేదునంటి తాగ లేదు అలవాటు అలవాటులేదు రెండు లేదు టైం టైం చూడండి టైం ఏం
అవునా లేదు లేదు అదే కట్ అవుతుంది
ఆటోమేటిక్ కట్
ఆ అవును అవును లేదు లేదు లేదు ఇప్పుడు అది చేంజ్ అయింది అదే కట్ ఆవు
అవునా
ఆ
తెలిదు నాకూ అందుకే
లేదు లేదు లేదు ఇందాక కూడా అదే కట్ట అయింది వేరే వాళ్ళతో మాట్లాడాను ఉ
మీరు తాగుతారా కాఫీ టీ
ఆ రెండో అలవాటు ఉన్నాయి టీ తక్కువే కాఫీ ఎక్కువ తాగు తను నేను కాఫీ పిచ్చి
అవునా నేను చిన్నప్పుడు తాగుతా ఉంటే మధ్యలో మానేసినాను ఇప్పుడు రాగి గంజీలు చేసుకుంటాను అంతే
అది బెటర్ ఇంకా కాఫీ టీ కంటే
అది ఎట్లు మానేసినాను మానేసినను తెలీదు ఆ వేరే వాళ్ళు చెప్ప చెప్పడం వల్ల టీవీస్ లో ఇది మంచం సత్యనారాయణ వస్తారు రాతారు కదా అతను చెప్పింది దానివల్ల మాన్ నని వదిలేసినాను ఆ ఇపు
నేను కూడా కొన్ని రోజులు వదిలేసి తిడి తల నొప్పిస్త విపరీతమైన తల నొప్పి ఇంకా అది వదిలేసిన దానికి
సడన్ గా వదిలేస్తే తలనొప్పి ఎక్కువ అంటా కాఫీ టీ అదైనా
అలవాటు అయిపోయింది మరి అది ఇంకా తల నొప్పిస్తే ఒక
అవునవును అది అలవాటు అయిపోతే మధ్యలో స్టార్ చేస్తే అట్లే అనిపించేది
టీ తాగను గానీ టీ బ్రెయిన్